హలో
హలో ఆ ఆ వినిపిస్తుందిరా.
అవునా ఏం చేస్తున్నావ్ ఇంకా.
ఏముంది ఏం లే ఈ రోజు ఒక రికార్డు అయిపోయింది సబ్మిట్ చేసినా ఇంకొక రికార్డ్ రాయాలి, డాక్యుమెంట్ చేస్తున్నా. నువ్వెంచేస్తునవ్ అయిపోయినయా రికార్డ్స్.
ఆ రికార్డ్స్ అయిపోయినాయ్ గానీ, డాక్యుమెంటే ఒడుస్త
ఇంటర్నల్స్ ఎప్పుడు పెడతరంట మీకు?
ట్వంటిఫైవ్, ట్వంటిసిక్స్
ట్వంటీఫై, ట్వంటీసిక్సా మాక్ కి మోనెక్స్ట్ వీక్ అన్నది. డి. ఎ. స్పి అయితే త్రీ ల్యాబ్స్ ఏ గదా.
ఓహొ
అప్పుడు వీళ్ళుంట అప్పుడు. ఎట్టేటట్టు ఉన్నారు ఇప్పుడైతీగా.
అవునా
ఉమ్ మళ్ళా థర్టీకి ఫూయి ఫేయిర్వెల్ ఉందాట.
ఆ మాక్ లెవెన్త్ కి థర్టీకా మాకేమంటారు అది. టెక్నాలజీలో ఉందసేకి
ఏముంది
టెక్నజీ ఈవెంట్
ఓహో ఈవెంట్ఆ కాలేజ్ ఈవెంట
ఆ కాలేజ్
ఉహు ఫేర్వెల్ ఎప్పుడు మరి
ఎప్పుడు వెడుతురే ఏమ ఫేరు వెల్
ఫేర్వెల్ అదే ఎలెవెన్ కి చేప్పులేనా మర్
లెవెన్కా ఎప్పుడు ఏప్రిల్ లెవెన్కా ఓ ఎక్సామ్స్ మధ్యలా
ఆ అదే కదా
అయ్యో బానేవుందిగా
స
అయిపోయిందండి డాక్యుమెంట్
నేనా ఇదే ఇదే సద్రుడు ఇదే అ
ఉహు
పోయి వచ్చినావ కాలేజ్ కి
పోయిసేసి వచ్చిన పోయినవా పోయినవా నువు అంటునా అ మరి
తినలేరా కాలేజీ పోయి వచ్చి సేమియా ఉంటే తాగిన ఇంతే ఇగ తనాలి
ఈరోజ ఏం స్పెషల్ నిన్నంత బర్త్ డే
ఈ రోజు దానమా చేసిచ్చింది అంటే నిన్న చేయలే అని ఇ తీసు తీకొని వచ్చిందంట నా కోసం
అ కదా ఈ రోజు సేమియా నీనా అంత అనుకుున్నాను ఏంటే నేను అతున్నా
నిన్న చెయలే అమ్మా
ఉమ్ ఎందుకు
ఆ అదే తిరుగడ పొద్దున లేసి రెడీ అడవకుంటే అట్టే వచ్చినా ఇ అందకు చేయలే ఇక
అవును అవును
హ్మ్మ్ సిస్కో ట్రైనింగ్ అని చెప్పలేదా మాకు
హ్మ్మ్ హ్మ్మ్
సిస్కో ట్రైనింగ్ అయింది ఈ రోజుకి లాస్ట్ ఎగ్జామ్ ఉండే ఆ అవే మాడ్యూల్స్ ఏమేమో టేస్ట్లు అవి ఇవన్నీ పెడుతున్నారు మా క్లాస్ నుంచి ఒక ఫోర్ మెంబర్స్ ఏమో షార్ట్ లిస్ట్ అయిల్ అంతే మొత్తం థర్డ్ ఇయర్స్ మొత్తల ఫిఫ్టీ మెంబెర్స్ అయ్యలు ఆ ఫిఫ్టీ మెంబర్స్ మా క్లాస్ లో ఈసీ నుంచి ఫోర్ మెంబెర్స్ గింత మంది రాసే
కోచ్
లేదు నాకు రాలే నా ఇప్పుడే వచ్చింది నేము నానే ఏమైతే లేలే మామ్ వాళ్ళ ఎవ్వరిది లే ఎవరెవరో ఉన్నారు రెగ్యులర్సే త్రీ మెంబర్స్ ఒకే వెళ్ళి ఆమె
అదె బేరళ్ళకి ఎత్తది ఏంద మా సాలికి అయితే మా కాలేజ్ లో సారుడి చెప్పిన్నమాట అయితే ఇట్లా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వెళ్ళి సెమినార్ ఇయాలట ఆంధ్ర యూనివర్సిటీ నుంచి సెమినార్ ఇయ్యాలంట ఆన్లైనే దానికి సెవెన్ హండ్రెడ్ పే చేయ్యాలంట మనం అయితే ఎవరన ఆ సర్టిఫికేట్ వస్తదంట
ఉహు
ద చెప్పద సార్ ఇక ఎవరు చేస్తారండి ఆహా లేదు ఆన్లైన్ ఆన్‌లైన్ లోనీ
ఓకే ఆన్లైన్ లో
అయితే నను వచ్చి చెప్పిండు ఇగ ముందే ఎవరన్నా పోతారా అంటే నీకు చెప్పినప్పుడు నువ్వు పోవాలి మనం ఎట్లా పోతాం
ఆంథే గద
వే పర్టికులర్ గా పీలిచి చెప్పినప్పుడు వాళ్ళే వెళ్ళిపోవాలి ఉ
అంటే జస్ట్ ఇంతే మంది కానీ అట్లా చెప్పిలా
ఆహా అట్లేం లేదు ఎవ్వరన్న కోవచ్చు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అనుకుంటుగా నాకు తెెలిషి ఇగ ఫ్యాకల్టీ కొంచం పారిషాలిటీ ఉంటది కది ఇగా
ఉమ్ హు
ఏ కాద్
అంతె
కాస్ తినవా మరి
ఏ ఇ తినాలి తిన్లా తినాలి
ఎన్ని సార్లు డాక్యుమెనెన్ని చూపించినా మళ్ళీ మిస్టేక్స్ మళ్ళీ మిస్ మటేక్స్ మళ్ళీ మిస్టేక్ అంటుండు వాడవాని ఇవన్నీ ఎట్లా కొట్టబుది ఐతది నాకు బూ ఆ పాబ్లికు పేపర్ పబ్లిష్ చేయ్యాలని చెప్పిరా
మాకేం చెప్పలే మరి
అయ అవునా పేపర్ పబ్లిష్ చేయ్యాలంట డాక్యుమెంట్ ఊ వంటికి మాకు ట్వంటీ రోజే లాస్ట్ డేట్ ఇచ్చి హెచ్చోడి
అవునా ఏమో మరి మాకైతే ఏం చెప్పలే ఇంతవరకు
నా మాకు పేపర్ పబ్లిష్ చేయ్యాలంట దానికి టూ థౌజండ్ అంట అన్ని పైసలే ఈ మంత్ మొత్తం క అసలు లేదు లేదు పర్ బ్యాచ్ పర్ బ్యా అచ్చిత్రా ఆ పరీ ఇచ్చంట కదా సరిపోయింది మొన్ననే
టూ థౌజండ్ అయినా ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పడతది కదా
ఆ ఫైవ్ హండ్రెడ్ పడతదిగా
ఫ ఫోర్ మెంబర్స్ కద ఫైవ్ హండ్రెడ్ పదుతాది
కానీ ఘోరం కదా అసలుకి అన్నిటి
వామ్ము
అన్నిటికి పైసలే అయితే ఇగ చెప్తున్నాడు అనమాట ఒకవేళ హెచ్ఓడి చెప్పేసిూ థౌజండ్ నార్మల్ మీ గైడ్లని కనుక్కోండి మీ గైడ్ల మొత్తం చేయిచుకోని అని ఇట్లా అంటాడు కదా ఆ ఇక గైడ్ చెపిచ్చిరనుకో అప్పుడు అద్
ఉహుం
గైడ్ల కైతే ఏం తెలివదు తెలిసి ఇంకా
అవును సోది మొకాలుగా అయిచ్చు వాళ్ల ఎవ్వరు గైల్ళని పెట్టిల్లో వాళ్ళని గాని అమ్మో
ఎట్లా అంటే ఇగ వాళ్ళకి ఏ అసలు ఎందుకు ఉంటారో కూడా తెల్వదురా అసలికి ఏం చెప్పరు ఏం లేదు ఏహే ఇగ మా గైడ్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటాను, వెయ్యి రెండు వేలకి ఎవరికీ గతిలే దురా అయ్యా అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏడ నుంచి తెత్తాం గా పేపర్ పబ్లిషింగ్ కి నిజంగానే మనం అంత మంచి ప్రాజెక్ట్ చేసినాం అన్నట్టు కూడా కాదు
ఉమ్
ఏందో తొక్కలో ప్రాజెక్ట్ కి ఉండాల అంత ఓవరాక్షన్ ఇగ చెప్తారు అన్నమాట అట్లో ఇట్లో అది ఇది అని
చెప్తారు వాళ్ళు చెప్పేది యే ఎప్తారు
ఆ గంతే
న్నదే అందుకు
హా అయితే ఇగ జప్ పిన్ అన్మాట అన్ ఆఫ్టర్నూన్ ఏమో నాకు యూ సీ చ్చేసి వస్తలేవా ఫీచర్స్ వస్తలేవా అంటే సరే కమాన్ చెప్తా నేను అది ఇది అని వాళ్ళు అనుకుం టురు అబ్బా ప్లీస్ చేయవా చేయవా అని నేను అన్నా మరి బైట పోతే సాఫ్ట్వేర్ ర అప్డేట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేపిచ్చినరు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ అంట
దేనికి ఏం సాఫ్ట్వేర్ ఇది ఏమంటారు క లాప్టాప్ ల బామ్మో అంటే ఇన్బిల్ట్ గా రాలేదా దానికి ఓకే క్కడ జేపియాల్నా
ఆ ఇక్కడ ఆడ ఫీచర్స్ వేరే ఉంటాయి మళ్ళా మనవి వేరే ఉంటాయి కదా అట్లా ఇక అట్లా అడిగిండే మా బాబాయ్ ఏం చేసిండు మైక్రోసాఫ్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇన్స్టాల్ చేసి ఇచ్చిండు నాకు అవన్నొస్తాయి కదా దాంట్ల వచ్చిన తర్వాత ఇగ నేనేం అనుకున్నా సరే అవి వస్తాది కావచ్చు అనుకున్నా అది పెయిడు సబ్స్క్రిప్షన్ పెరుగుతుందిగా కొన్ని ఫీచర్స్ మాత్రమే వస్తున్నాయి
ఊహూ
ఇగ అయిన చెప్పిండే అమ్మ మంచిగా చెప్పిండనుకున్నా ఏం చేస్తున్నావ్
ఓకే ఓకే ఆయనకు తెలుసుందేమో
ఆ అదే తెలుసు కావచ్చు
హుమ్ కాదు ఒక్కొక్క పారా మొత్తం కాపీ చేసి పేస్ట్ చేస్తే గూడ స్పేసెస్ అ అవివి పోతాయి గదా ఆ ఫుల్లు పోతాయ్ ఒక్కొక్క పాయింట్ కాపీ చేసుకుంట పేస్ట్ చేసి పెడతన్న పిచేకుతాంది మొత్తం కలిసి ఒకసారి చేతే స్పేస్లు మొత్తం పోతున్నాయ్
హా
అది మళ్ళా స్పేస్ అంటే అది ఎటెటో పోతాంది అమ్మ
గట్లనే ఉంటది
మంచిగ అయిపోయిందిరా అనుకున్నా అ ఆ
ఏవరైనా టీమ్ మేట్స్ హెల్ప్ చేస్తారా మీకు
వామ్మో అంత లేదు నేను తెలుసా ఫస్ట్ నుంచి నేనే చేసుకున్నా అబ్స్ట్రాక్ట్ నుంచి నేనే చేసినా అబస్ట్రాక్ట్ పిపిటి ఆఖరికి ప్రాజెక్ట్ ఇప్పుడు డాక్యుమెంట్ కూడా నేనే చేత్తానా ఎందుకు ఉన్నారో వాళ్ళ నాకైతే అర్థమయిత లేదు అసలు ఛీ
గనే ఉంటారు
నే వాళ్ళకి నేను దొరుకుడు వాళ్ళ అదృష్టమో లేకపోతే నాకు వాళ్లు దొరుకుడు వాళ్ళ అదృష్టం
ఆ అంత లేదు వాళ్ళకి మనకి వాళ్ళు మనం వాళ్ళకి దొరకడం
ఆ అదే ఇక లేకపోతే